అని చూస్తుంది ఏమే నీ కి
ఫోన్ ఎత్తవేమి
ఏంది చేస్తవే పొద్దస్తం బ్ చేస్తున్నావే సెల్లు నీదా నీ అమ్మ దా
నీ ఫ్రెండ్దే కదా
ఓవరక్షన్ వాళ్ళమ్మ ఫోన్ చేస్తుందని చెప్పినాను కదా ఉండు కోసేపని
అవునా
మాట్లాడింది కట్ చేసింది
మే మాట్లాడుతందేమో పక్కన అనుకున్నాను నేను అందుకే చేసినా లే
ఎంతసేపు నేను ఇందాక చెప్తానండి టక్కున కట్ చేసి యాది చెప్పే వరకు కూడా ఆగవ్ కదా
అవునా ఇదొక్కసారి లే ఇంగా చేయనులే
ఆ
ఆ ఆ టీవీ చూస్తన్న శ్రీరాములయ్య కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి వీరియాని ఓ చిరునవ్వు పాట ఉందే
బో చూస్తున్నావే ఎప్పుడు టీవీ టీవీ అంతా పిచ్చి పెట్కోద్
ఆ సినిమా చూస్తున్నాను
ఇప్పుడా ఎ ఏ ఏమి చేయాలో ఎమో అమ్మాని డబ్బులు అడగాలా
ఆ రోజు డబ్బులేనా
ఓవరక్షన్ చేయొద్దు నాకు ఎప్పుడేసింది అడుగు ఫీజ్ వేసినవా ఫీజ్ ఒకటి వేసేసింది అదిఅట్టే కట్టేసినాను నాకు ఖర్చులకు ఒక్క రూపాయి వేసిందేమె అడుగు నువ్ పోయి అమ్మని
హెల్ప్ చేస్తుంది కదా
నీకు కొంచెమన్నా బుద్ధి ఉందాక్క
ఆ తల్లీద్రండ్రులు లేప్తవే హలో
నీకు ఏమన్నా కొంచెము తెలివిందా అక్క
ఏమి అక్క
ఎన్ని సార్లు ఎన్ని ఎన్ని సార్లు చెప్పేది నీకు
అేకు
ఆ
ఏమన్న ఇప్పుడు నీను
ఏం అనలేదు లే
నేను ఆయనకి తినిపించాలి టీ తాగలేదింక మామొచ్చే ముచ్చు పర్వాడ స్చ్చమనతే
పాలు పోపిచ్చుకొచ్చుకో పోయి
వావ్ నాకు కా
వచ్చేసినడా
రాలె ఇంక
ఉమ్
మావ పాపం మావయితే ఇంగ తనకలాడుతున్నాడు.
ఎందుకు?
ఉమ్ ఎందుకు ఇందుకే ఎవరు లేరు
లేదం అందుకే అంటే మాట్లాడు నువ్వు జెయ్
మీ ఎన్నట్టేయాలి నేనేయా
ఇంగా మీరు ఒకరికొకరు చేసుకుంటా ఉండండి.
అబ్బా ఆ ఫోను రాదు సరే, నీ దానికి చేస్తాను మాట్లాడవచ్చు కదా.
తనకలాడుతున్నారంటా
నాకు లేదుపో నే కనిపిచిన్నావ్ అంటున్నాడు.
ఏమే అది చేస్తే చెయ్యొచ్చు లేదంటే లేదు ఎందుకు?
డబ్బులు ఆహ డబ్బులు వస్తాదని మా అంతే
డబ్బులు వ
ఆ
ఆ
మీ ఫ్రెండ్స్ అంత మాట్లాడేటోళ్ళు కాదు పక్కనోళ్ళతో.
ఆ మాట్లాడరు వాళ్ళు. నేను మాట్లాడినికీ నువ్వు నాకు జేయనికే సరిపోతుంది, ఇంగ నేను ఎట్లా మాట్లాడేది?
ఏమో లే నా అయిపోయి ఇంగ అందరికీ టైమింగ్ అయిపోయింది ఇంగ ఏం చేస్తవు?
ఆ
ఈ పాపది ఒకటే కద ఉండేది.
ఆ
మీది గుడ అయిపోతాది నాది అయిపోయళ్లకు
నువ్ ఏం మాట్లాడుతున్నావు అక్క? పనిలు చేసుకో అక్క, ఇంట్లో పనులు చేసినవా?
చేసినాను సిస్టర్, కసువు దోబ్బలేఇంగ టైం ఉందిలే ఇంగా దొబ్బనికి అని.
ఇంటికి కాల్ చేసావా?
చేయలేదు పోదున్న అమ్మకేమో చేసిపోయానానో లేదో.
ఆ
నమ్మకు చేసినానో లేదో తెల్వది.
ఉమ్
పొద్దున చేసినా లాగ్న
అంజి స్వి రాలేదా అక్క?
ఆ
ఐదు పది టైమ్ మకు టీ తెచ్చానారు, ఈ రోజు తేలమో గమ్ముగా ఉన్నారం నిశ్చందు ఈ కాదు ఆ
ఆ
టీ తేస్తున్నారు రోజు ఈ టైకి, ఈ రోజు తేలె అందుకే
నీకు తెలియట్లేదు అంటరా రోజు తాగుతా అంటే అలవాటు అయిందనుకో ఇంగ మనం ఇంగ తాగాల తాగాల అనిపించాలి.
అడిక్ట్ అయిపోత
ఇది చానా ఎమోషనల్ సినిమా ఏడుపోస్సుంది
ఆ
సినిమా చూస్తాంటే
వీరాములయ్యా ఏమో నాకు తెలిదు లే
అది కర్మ భూమిలో పూసిన పువ్వా వస్ పాట ఉంది చూడు గుర్తులేదా పాట కూడా
ఆహా గుర్తుందిలే
పాడాల కొంచెం
వద్దులే పెద్దరాయుడు సినిమా వాడు వాన్ పేరు ఏం పేరు మే
మోహన్ బావ్
ఆ
మోహన్ బౌ
ఆ
మోహన్ బాబు
హా
సౌందర్య
ఇంగేమైంది ఆ రీచార్జ్ ఎప్పుడు చేసుకున్నారు సెల్లుకు
మొన్న చేసానులే వన్ ది నాకు డబ్బులు వచ్చిన్నావి దీంతోనే
ఆ పార్ట్ టైమ్ జాబ్ కు వచ్చిన్నిందా హలో మాకు చెప్పు మేం చేస్తాం ఏదో వర్క్ నీకు వర్కౌట్ అయితే చెప్పు మళ్ళీ మేం చేస్తాం
ఓకే
ఆ
మా బేబీ మ బేబీ
అదే అయితనయ్ అన్ని నీకే వంట చేసుకొని తినేయ్ అన్ని బట్టలు ఉతు
మధ్యాహ్నం తెలుసా నే మూడు రకాలు చేసినా ఈ రోజు ఎంత లేట్ అయింది
ఎందుకు చేసావ్ మూడు రకాలు
నేను ఫస్ట్ ముల్లంగి ఫ్రై చేసుకున్నామా ఇంట్లోకని
ఆ
ముల్లంగి ఫ్రై చేస్నా
ఆ
మళ్ళా అంటే అండి బెండకాయ ఫ్రై చేసి రసం జేయ్ అనిందా ముల్లంగి ఫ్రై చేసినాలే అంటే అండి అది వద్దులే బెండకాయ్ చెయ్ అనే
ముల్లంగి ఫ్రై బెండకాయ ఫ్రై ఇంకా
రసం రసం
ఇన్ని ఐటాం లు నువ్వె మేలె బాగచేసినావ్
ఏం చేసినావ్ బియ్యం మూట వేపిచ్చిన బాగ మేమ్ సేమ్ పిచ్చ్ మేమ్ కూడా పూరినే పొద్దన
పూరి కుర్మా చేసేసింది టిఫిన్ మధ్యాహ్నానికి పచ్చడి అన్నం
సేమ్ పిచ్చు ఒక వంద కొట్టు చాక్లెట్ తెచ్చుకుంటా
లేదులే నాకే చార్జికి ఇప్పుడు డబ్బు డబ్బులు అడగాలన్నా అమ్మ నువ్వు ఎట్లా అడగాలి లేదు అంటాది పాపం ఎట్టా
ఆ
ఒక ఐదు వందలన్న వేపిచ్చుకోని ఇక దాంతోదే నా దగ్గర ఒక పదిహేడు వందలన్న అయె ఉంది
బియ్యం మూట వేపిచ్చింది ఆంటీ పదహేడు వందలు పెట్టి బలే అయిపోయినాయామ్మ
అను మేము తెచ్చుకోవాల్ల రోజు అంటీ బియ్యం తెచ్చు కొనకస్తానే ఉంది ఆంటీ రోజు కొనకొస్తాంది పాపం బియ్యం
మేము ఒక బియ్యం మూట వేసుకని పోండి మే స్వామి దాంట్లో బుక్ చేసుకోండి రైస్ బ్యాకెటు
కేజీ అరవై మూడు రూపాయలు అంటే ఏం మాటలా
ఎక్కువ ఆహ దాంట్లోది కేజీల ప్రకారమేనా దాంట్లో ప్యాకెట్స్ ఉండవా
ప్యాకెట్లు ఉంటాయి వస్తాయి ఈనుంచి మేము ఎత్తుకుపోలేము
ఈనుంచి బస్సుకి యేపిత్తే తీసుకోలేరా మీరు
ఆహా అట్లా ఎవీ కుదరదు మేము ఈడి ఇడికి వచ్చి ఇస్తారు మనం అడ్రస్ పెట్టిన గాడికి ఇచ్చేసి పోతారు ఇన్ని నుంచి ఇగ మనం ఆటోలో ఎత్తుకొని పోయ్యి ఆ బస్ స్టాండ్ కాడ మళ్ళా బస్సులో వేసుకొని అట్లా ఎవరు యేసుకోరు
ఆయుధాలు పట్టించి ప్రభుత్వాన్నీ కూల్చేరు
మన సైడ్ లాగా కాదక్క
మీరు ఇంటి దగ్గర నుంచి ఇంటికి వస్తారు కదా అప్పుడు ఎత్తుకుపొండి దెండిగ ఏమున్నా ఇంగ రెన్నాళ్ళె కద ఎట్టోగట్టా పది రోజులే కదా ఎత్తుకునే యాలికి అంతలోపు ఇంటికి వచ్చిపోతాం కాబట్టి ఎత్తుకొని పోండి మంచికి ఒక పది కేజీలు పది కేజీలు బట్టలు ఏం ఎత్తకచ్చు పోవకుండా
ఆ
ఆ
ఏమో అబ్బా ఇది ఇమె అస్ ఈ పాప నా దగ్గర ఉండే పాప గూడూరు పాప ఉంటుందో లేదో తెల్దు వస్తుందో రాదో అని డౌట్
అవునా
అవును
చూడాల వచ్చేటి కంటే ఇంకా మేమే రూమ్ తీసుకోవడం గానీ పీజీలో జాయిన్ అయ్యే రావడం గాని చేయాల
ఆ
ఆ ఇప్పుడు నేను మాట్లాడే సెల్లు పాప ఆ పాప నేను మా అమ్మోల్ల దగ్గరే ఉంటాను నాన్న దగ్గరే అనింది
చెప్పమ్మా
ఆంటీ వచ్చింది
ఏంటికీ
షాప్ లేకి వచ్చింది
చరిత్రలో చిర స్థాయి నిచ్చుకో టాబ్లెట్స్ కోసమా ఆ వోరికి
వేరే యమ్మలే
దిష్
ట్రెనిష్ ట్రాన్స్జెండర్
ఆహ
మీయమ్మో సరేలె ఇంగ ఇప్పుడే అయితే
ఆ
ఉంటాము
సరే బాయ్
బాయ్ టాటా సియు లెటర్
ఉ